హలో హలో హలో చెప్ పండి
లో
హయ్ అండి.
డం ఆయండి ఎలా ఉన్నారు.
బావున్నాం మీరెలా ఉన్నారు.
హలో
హలో వినిపిస్తుందా అండి.
ప్పిస్తుండండి
అఓ
ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నాం తిన్నారా
ఇంకా లేదండి వ వంట చేస్తున్నా అండి
ఏం కర్రీ చేస్తున్నారండి ఇవాళ
ఇవాళ మార్నింగ్ నిమ్మకాయ టమోటా అయిపోయింది ఇప్పుడు చికెన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం అండి
చికెన్ తెచ్చుకున్నాం అనుకుంటునా చికెన్ ఎలా వండుతారండి మీరు
మేము ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేస్తాంఅండి వాష్ వేసిన తర్వాత ఆ చికెన్ కి మసాలాస్ అన్ని పట్టిస్తాం మసాలాస్ పసుపు ఉ ఉప్పు కారం గరం మసాలా ధనియా కొంచెం
ఫస్ట్టీన ఫస్ట్టీన కలుపుకుంటారా ఏంటింది
అవునండి కొంచెం మ్యారినేట్ కావాలని ఫస్ట్ కలుపుకుంటాం అండి కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేస్తాం
ఆహా
నెక్స్ట్ ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వాడిన తర్వాత అందులో మీరు చీస్ ఆఓనియన్స్ ఆ చిన్నగా స్లైసెస్ కట్ చేసిన ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా రెడ్ కలర్ గా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేంపుకుంటాంమండి వెంచుకున్నా తర్వాత ఆ ఇది కుడుక పొడి ఉంటది చూడండి
అవును కుడుకు పోడి అవును
అవును అదిస్తే బాగుంటది గ్రైండర్ బట్టి ఆ కుడక పొడి వేసిన తర్వాత
మళ్ళీ వెళ్లి వెళ్ళి పేస్ట్ అయ్యారా
ఆ ఇల్ ఇల్లుగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇస్తామండి
ఓ
అది ఇందులోనన్న అయచ్చు లేకపోతే మనం స్పైసెస్ పట్టించిన మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా వయ్యొచ్చు
ఫ ఓకే ఓకే అండి ఆ
వేసిన తర్వాత మంచిగా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత
హ
ఈ మ్యారినేట్ చేసుకున్నది అందులో వేస్తామండి
అవు
ఆ ఫ్రైలో వేసిన తర్వాత
టమాటాలు అలాంటివి ఏమయ్యారా
ఇంకా మన ఇష్టం ఓన్లీ ఫ్రై కావాలనుకుంటే ఇట్లా చేయొచ్చు మనకు కొంచెం గ్రేవీ టైప్ రావాలంటే టమోటా కూడా వేసుకోవచ్చు అండి ఆ తర్వాత లాస్ట్ లో కొంచెం ఒక ఎట్లా చిటికెడు అన్ని
స్తారా
కొన్ని వాటర్ ఇస్త
ఆల్రెడీ చికెన్ వాటర్ వదిలేస్తుంది కదా
ఇట్లా కూడా అంటారు
చికెన్ వాటర్ వదిలేస్తది మీరు ఉడుకి ఉడుకుతది కానీ వాటర్ వదులు అదే జస్ట్ ఆమన మంది స్కూల్ సూప్ చేయాలంటే కొన్ని వాటర్ వేయాలి లేకుంటే ట్రైలర్ ఉ చూస్త కొంచెం వాటర్ వదులుతది చికెన్
అవును
ఉహూ
లాస్ట్ కి ఇంకా కొత్తిమీర పుదీనా వేసి దించేసుకో
గరం మసాలాలు వేసి బాగుంటది కదా అండి అంటే మీకు ఎలా ఇష్టం అవు బాగా ఇష్టం చికెన్ అంటే నాకు ఫేవరెట్ మటన్ కన్నా చికెన్ ఇష్టం
అవునండి నాకు చికెన్ డీప్
ఇమా లేకుంటే మీకు ఇది ఇట్లా పెట్టి ఇష్టమా సూప్ పెట్టి
డీప్ ఫ్రై అంటే ఇష్టం అండి కానీ అట్లా చేస్తే ఏంటిదంటే తిన్నట్టు ఉండదు నంచుకోవడానికి అయితే బాగుంతుంది ఆది వట్లా కానీ సాటిస్ఫాక్షన్ంతొ తినాలంటే సూ ఉండాల్సిందే
చూపు పెట్టిన తర్వాత పూరీలు ఉంటే ఇంకా బాగుంటదండి
అవునండి
రొట్టెలకన్నా పూరిలు ఇంకా బాగుంటాయి
అవును చికెన్ సూప్ ఇంకా పూరి చాలా బాగుంటది
తింటారండి మీరు పూరీలతోని
అవునండి తింటాం మా పెద్దమ్మ చాలా బాగా జేస్ స్తదండి
అవునా మీరు చెయ్యారా అండి
లేదండి నేను చెయ్యలేదు ఊరి ఇంకా చి ఎంజయలేదు
చెయలేదా ఓన్లీ జస్ట్ చికెన్ చేసిడు ఒస్తది మీకు
అవునండి పూరి చేయచ్చు కానీ అది ఎక్కువ తినమ అన్నట్టు ఆయిల్ ఫుడ్ కదా
అవునవును
హెల్త్ అంత మంచిది కదండీ ఓన్లీ రైస్ తోటె ఎక్కువ తింటాం బిర్యాని ఇష్టమాండి మీ చికన్ బి
చికెన్ బిర్యానీ అంటే ప్రాణం మాక్
మొనమల తెలంగాణ వాళ్ల చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
చాలా ఇష్టం అది ఎక్కడికి పోయినా చికెన్ బిర్యానె తింటాం కదండి
అవునండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇట్లా బిర్యానీలో ఏ ఏమంటే ఇష్టమండి
చికెనే ఇష్టాం అండి
అవునాా
ఓ చికెన్ అంటేనే ఇష్టం చికెన్ బిర్యానీ ఇష్టం
ఎక్కువ టేస్ట్ ఎక్కడ బాగుంటదండి చికెన్ బిర్యానీది మీ ఊర్లో
మాఊళనా హీటౌన్ అని కొత్తగా వెళ్ళింది దాంట్ల బాగుందండి
అవునా అండి
ఆ ఉ ఉలేదండి రిలాక్స్ ఉన్నది రిలాక్స్ లో కూడా బాగుంటది చికన్ బిర్యానీ మటన్ కన్నా చికెన్ దే బాగుంటుది ఎక్దం టాప్ అంటే ఇగ క్యూ రిలాక్స్
నేను కూడా విన్నాండి అది బాగుంటదని
మటన్ ట్రై చేయండి చికెన్ మీర్ తినండి మటన్ బిర్యానీ అంతా బాగుంటది కానీ రిలాక్స్గా చికెన్ బిర్యానీ తోపు ఉంటదండి
ఎంత ఉన్నదంటందండి కాస్ట్
ఏం ఉంటాదండి
చికెన్ బిర్యానీ
తిను చికెన్ బిర్యానీ ూ జస్ట్ ఎయిటీ మో ఉంటుంది
టూ ఎయిటీ నా ఓకే ఇది టౌన్ లో ఎంతంట
ఇది సింగల్ వన్ ఫార్టీ అనుకుంటా
అవునా
అది వన్ ఫార్టీ అది టూ ఎ టూ ఎయిటీ టూ ఎయిటీ అది ఫుల్ వస్తది అన్నట్టు దీంట్లో వాటికి లో ఒక ఒకటే పీస్ వేస్తాడు రిలాక్స్ లో రెండు పీస్లు వేస్తడు
అవునండి డెఫినెట్లీ ట్రై చేస్తాను
మ్మ్ ఇంకా అండి ఇంకేం చెప్పుకున్నాం. ఇంకేం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి
ఇంకేం లేదండి రాక కాలేజ్కి వెళ్లొచ్చినారా ఇవాళ ఎగ్జామ్ ఉండ అయితే ఎగ్జామ్ రాసినార
ఏం ఎగ్జామ్ అండి ఇవాళ
మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉందా అండి
ఇవాళ టెన్త్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి బాగా
తన ఎండలు అయితే బాగున్నాయి ఎట్ల ఎల్లేది. రాస్తున్నారు
ఎండలు నడుచ్ కుంటు వెళ్తున్నా. మ్మ్ చాలా అంటే చాలా ఇ క
ఎండలకే బాదుంది
పాపం చిన్న చిన్న వాళ్ళున్నారు. టెన్త్ క్లాస్ వాళ్ళే కానీ చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కాని పాపం ఎండలకు ఉన్నారు టైమ్ మీద బస్సులు కూడా లేవు ఇవి లేవ రెడ్డి సర్కార్ వచ్చిన కాల నుండి బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి కాబట్టి టైం మీద వస్త న్నాయ్ బస్సులు కూడా పాపం నడుచుకుంటా ఆటో వాళ్ళతోనే బాగా గిరాకి అయింది వాళట వాళ్ళకి ఇయ్యాల ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి బస్టాండ్ కాడా చాలా మంది బస్సులు లేక పాపం ఆటోలలోబోయారు
అవునా అండి నేను కూడా ఇవాళ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిన అయితే చాలా ఎండదెబ్బ కొట్టినట్టు అయింది అందుకే ఎండలలో కొంచెం స్కూల్స్ కాలేజీ హాఫ్ డే ఇవ్వడం లీవ్ పెట్టడం ఏమన్నా చెయాలి
ఎవరు
స్కూల్స్ కాలేజెస్ వాళ్ళండి
అవును రేపటి నుండడి స్కూల్స్ స్కూల్స్ కి ఏమో మార్నింగ్ అట కదా సెవెన్ కు రేపు సండే కానీ రేపు సండే కానీ మండే నుండి
టువెల్ అన్నా లవెన్ అన్నా పెడి
పెట్ట లేదు సెవెన్ నుండి అయితే పెట్టారు వచ్చేసింది కలెక్టర్ నుండి నోట్ నోటి వచ్చింది
ఓకే
సార్ ను స్కూల్ స్కెచ్ చేసినది కానీ సెవెన్ నుండి ట్వెల్వ్ వరకు అనుకుంటా
అదే ట్వెల్వ్ కి వదులుతే పిల్లలలకు అదే మీ మిట్ట మధ్యానం టైమ్ ఎండలు బాగుం
అవును చాలా ఎండలు ఉన్నాయి ఈ సారి
అవును ఇప్పుడే స్టార్ట్ అయిందంటే ఇంకా మే లో ఎట్లుంటందో
అవును ఇది మేబి మార్చి స్టార్టింగ్ ఎండింగ్ నడుస్తుంది చాలా ఎండలు ఉన్నాయి మధ్య మద్దెల కొంచెం సు పోయిగానే చాలా ఎండలు ఉన్నాయ్ ఈ సారి
కూలర్ స్టార్ట్ చేసి రండి మీరు
చాలు చేశాం కదాండి
అవున మేము కూడా ఇంకా చెయాలండి కూలర్ పెట్టుకోవాలి చాలా ఎండలు ఉన్నాయి
మేము ఒకటికి పెట్టాము కానీ ఇక మా ఇంకో బెడ్ రూమ్ లో ఒకటి కొత్త కుల కొనేది ఉన్నది ఇగా కొత్తది కొనాలి ఒకటి కొత్తది మార్నింగ్ టైమ్ లో బాగా వేడి అయితుంది నైట్ ఏం లేదు కానీ డేనే బాగా ఇబ్బంది అవుతుంది వేడి
అవును గా కూల్ వాటర్ తా న్నారా ఫ్రిడ్జ్ లాయి తాగుతున్నారా రంజాన్
లేదు ఫ్రిడ్జ్ లా కూ ఇ ఉన్నాయి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ మనం ఒక్క పొద్దు ఉంటున్నాం కదా సాయంత్రం వాటర్ తాగుడు ఐ రంజాని తాగుతున్న ప్రస్తుతానికి ఎందుకంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగితే అప్పుడప్పుడు ఇప్పుడు ఒక్క పొద్దులు ఉండబట్టి ఫ్రిజ్ అది అదితాగుతే, ఆయనకి, సర్ది అయితుంది.
గొంతు కూడా పట్టేస్తది, రంజనే బెస్ట్ అండి.
ఉమ్ రాంజనే తాగుతుంట మంచిది. హెల్దీగా ఉంటాం.
అవును హెల్ది ఉంటాది, మళ్ల, అది కెమికల్స్. ఫ్రీ వాటర్ ఉంటది, ఫ్రిడ్జ్ అంటే.
అ
అంత అందరికి బాడన్ సిదయ్ సిక్సడె.
ఇప్పుడు మీది అచ్చి, ఉగాది ఉగాది, గదా అండి. మీకు చాలా, ఇష్టమ, ఉగాది అంటే.
ట్వంటికి, ట్వంటీ అనుకు. అండి నైటిన్, అ నైటిన్, ఆట్. కండి పన్నాది.
నైటిన్, నైటీన్, ఉగాది.
అవునా.
ఉమ్ ఉగాది రోజ్. పొద్దున్న ఏం చేస్తారండి మీరు.
ఉగాది రోజు బచ్చప్పలు, ఇంకా, ఈ ఉగాది పచ్చడ, చేస్తామండి.
ఉమ్. ఏదో, రొట్టెలతోనే, జెస్తారు గదా, అంల్లా.
అవునండి, అన్. అందులో పూర్ణం, బెండ్తమండి.
ఆ, ఇవి చాలా, బాగుంటాయంండి.
ఓకే అండి.
ఉమ్.
అకే.
ఓకే అండి బాయ్, థాక్యూ, మీరు చాలా బాగా, మాట్లాడరు.
ఓకే అండి.
థ్యాంక్ యూ.
ఓకే.